హలో
హలో హలో
హలో
ఏం చెత్తాన్నవ్ రా హలో హలో
ఏం చేయట్లేరా
తిన్నావా నెట్వర్క్ ఉన్న దగ్గరికిరా
తిన్నలే ఇంకా
నెట్వర్క్ నెట్వర్క్ ఉన్న దగ్గరికి రా నెట్వర్క్ సిగ్నల్ లేదు నెట్వర్క్ ఉన్న దగ్గరికిరా
ఓ
అవునా ఏం చేత్తన్నావ్ హలో హలో హలో
హలో ఇప్పుడు వినబడుతుందా
ఏం జేత్తున్నావ్
డో ఏం చేయట్లే ఖాళీనే ఉన్నా నువ్వు ఆ
ఏంలే ఖాళీగానే ఉన్నా బయట కూసున్న తిన్నావా
లేదు ఇంకా తిన్నలే మేము ఇందాకే గుడికి పోయి ఆచ్చినాము
అవును ఇవ్వాళ గుడి పోవాలంట మాస శివరాత్రిలో ఏదో అన్న అంటారు
ఉ ఉ గుడికి పోయి ఆచ్చినాం తిన్నలే ఇంకా తిన్నలి చెయ్యలే ఇంకా చెయ్యాలా వంట ఇంగ ఇప్పుడ ఏం చెయ్యన్ రా నైన్ అయితాందిగా
అ
ఏదో ఒటి ఆర్డర్ పెట్
మ్హు
అ
వాయిస్ కట్ అయితాంది. మంచిగ రా మంచి ప్లేస్ దగ్గరికి రా. నవ్య
ఏదో ఓటి అంటున్నాడు
పెట్టినావ మరి
ఇప్పుడు మంచి లేదా
ఆ ఇప్పుడు వినపడుతాంది.
ఇప్పుడు ఇనబడుతాంద క్లియర్ గా
ఆ
అ
చెప్పు చెప్పు ఇనపడ్తాంది
మ్ పండువాళ్ళు ఏం చేస్తళ్ళు
ఏం చేయట్లే బయట కూసుని, ముచ్చట పెడతాంది.
మ్హు అయితే నేను ఏం చేయట్లే ఇప్పుడ్ నేను బాల్కనీలో కూర్చున్న.
మ్ అదే ఇంట్లో ఉండకు సిగ్నల్ రావట్లేదు.
మ్ మ్ అయితే నిన్న దీక్షిత వాళ్ళున్న చెల్ల వాళ్ళున్నా అయిపోవు. మేము సోరగాయ అందుకే గిన్నప్ప సాయంత్రం గిన్నప్ప ఇద్దరు కలిసి గిన్నప్ తప్పచితర అనేసి ఎక్కువ తెచ్చినా అనని అంటాండు మరి ముందే చెప్పొచ్చుగా ఇంక అప్పుడు చెప్ చెప్పినవ్ అంటే ఏమో సాయంత్రం వరకు ఉంటారేమో అనుకున్నా. బ్యాగేసుకొని రయ్య రయ్య పోతనే ఉన్నారుగా అనని అంటంది.
ఇప్పుడు కాదురా మళ్ళా ప్రాక్టికల్స్ ఉంటాయట నాకు చికాకు లేత్తాంది మళ్ళీ ఎప్పుడు రమ్మంటారో
మ్ అంతా బోర్ బోర్ కొడు తాంది వీళ్ళు పోయిన తర్వాతకి నియవ్వ వీల్లు పోయినంక అంత బోర్ బోర్ కొడుతాంది అనన్
ఆ అదే కొంచెం ఇబ్బంది అయినట్టు అనిపిత్తది
మ్
ఏం చేసిళ్ళు తిన్నారా మరి మేం పోయినంక ఎన్నింటికి తిన్నారు?
ఎప్పుడు నాలుగు గంటలకి తిన్నాము.
మ్హు భార్గవి అడిగింద ఏమన్న?
ఆ దీక్షత వచ్చిందా, దీక్షత పోయిందా అడిగింద ఆ పోయింది అని అన్న అంటే సరే అని అన్న ఆ ఇద్దరిది ఒకటేసారి స్నాప్ చూసేసరికి వచ్చిందేమో అనుకున్నా అయినా నేనే చెప్ ద్దామ్ అనుకున్నా వాళ్ళిద్దరి మధ్యలో నువ్వెందుకు మాయా రూమ్ అని చెబుదామనుకున్నా అంటే, నేను అన్నాగ నేను లేను కదా ఇంగ అందు నాకు రాబుద్ధికాకనే అన్నా
ఆ అయితే ఏమంటాం
అంటే అబ్బా అంతకముందు రాలేదా అబ్బా అంతకు ముందు రాలేదా రొండు సార్లు వచ్చిందిగా అని అన్నది
ఆ నేను వాళ్ళ రూమ్ కి రెండుసార్లు పోలే నువ్వు ఉన్నప్పుడు, నువ్వు లేనప్పుడు పోలే ఎప్పుడు.
అంతకు ముందు వచ్చింది ఒకసారి అని అంటే ఆ ఎప్పుడొచ్చింది రాలేదు కదా అయినా మాకు ఒక టెన్ డేస్ ఏమో ఇక్కడనే హాస్టల్ ఉన్నది అమీర్ పేట్ వాళ్ళ ఫ్రెండ్ తో పాటు హాస్టల్లో ఉన్నది అని అన్నా అంటే మొహం అంతా ఎట్లనో పెట్టుకున్నది
ఇంకా వాళ్ళు మాట్లాడుకున్నలు వాళ్ళిద్దరి మధ్యలో ఈమె ఎందుకు అది ఇదని కదా
నేను అన్న ఇప్పుడొచ్చి అయినా ఎప్పుడొచ్చింది అని వచ్చా ఇంకా వీళ్ళ నలుగురు ఏం చేసునుకుంటారు
అవునవును
హ్మ్ హు ఏం జే
శివాలయం కి వెళ్ళారా
ఆ ఇక్కడ అన్ని గుళ్ళు ఉంటాయి దీక్షిత ఆ శివాలయం ఆ గుడిలోపలనా ఇట్లా మంచిగానే ఉంటది గుడి పెద్దగా ఉంటది అందులోనే లోపల శివ శివుడిది గర్భ గుడి లాగా సపరేట్ గా ఉంటది అయ్య స్వామి కూడా ఎట్ల ఉంటదో అయ్యప్ప
ఆ ఆ
అది సపరేట్ ఏ హనుమాన్ ఉంటాడు
ఆప్ లో మాట్లాడతాను ఆ ఆ
మళ్ళా ఫస్ట్ లో ఆ వెనకాల మళ్ళా సాయిబాబా ఉంటాడు
హ్మ్ హు నాకు కూడా రెండు రోజులు ఉండి అలా తిరిగి వచ్చినాంకా ఎట్లట్లనో అనిపించింది ఓరని పదకొండింటికి లేసినా
ఉమ్
అంత మబ్బు మబ్బుండే మబ్బు మబ్బు ఉండే మా అమ్మ కి గురించి చెప్తాన్నావ్ క్యాం మనిం ముంగని అన్నమాటని చిన్నది ఇది అది అని అదే అంటంది మంచిగా దొరికిళ్లు నీకు కోడలు
ఆహ్
హ్మ్ ఏం చేత్తండు అన్న హలో
హ్మ్ ఇవాళ పొయ్యిండు
ఏం దేనికి ధూమపానానికా
ఆక్సిజన్ పీల్చుకొని
ఆహా ఉమ్ హూ
అయితే నేను మంచిగనే ఉన్నానా వాళ్ళతోని మంచి ఇట్లనే బిహేవ్ చేసిన తినే ఉన్నన వాళ్ళకు నే మంచిగా బిహేవ్ చేసిన్నా ఏమన్నా అనుకున్నారా వాళ్ళు అనంటే ఏ లేదు ఏమనుకో లే వాళ్ళ సేమ్ ఇంకా మాబ్బలోళ్ళు ఎట్లున్నరో అట్లనే ఉన్నావునని అన్నారు
ఆ
ఎందుకంటే ముని చెల్లేమన్నా అనుకుందా మంచిగానే ఉన్నానా తాగేమనోరీన్న అన్ అంటుండు
ఆ
ఏం లేవ్
ఓ అయ్యిని మనకి లైట్ అని తెలియదుగా అన్న నేను చెప్పలేదా అరే అన్న తోటి ఉంటే కొత్తగా ఉన్నట్టే అనిపియట్లేదు మా పెద్దమ్మ కొడుకుల తోటి ఇట్లుంటుందో అట్లా అపిస్తాంది అని లేదా నేను
ఉమ్
మ్ అసలు కొత్త కొత్త ఏం అనిపియానే అనిపియలేదు నాకు
మ్ అవును
మ్ నేను గూడా ఫస్ట్ అన్నంత ఫ్రీగా మూ అయి
ఆయన గూడా ఇంటికి ఎవరో వచ్చిలు అన్నాడు గూడా
ఆ అవును లే ఎందుకంటే ఇద్దరు ఒక బిడ్డ పండుకునుడు ఇద్దరు మాట్లాడుకునుడు అట్లా నాకు గూడా మంచిగానిపించింది
ఉ
ఏం చేతన్నామ్ ఇంకా చేసిందా మీ ఆంటి ఫోన్
చెయ్యలేరా ఇంకా చెయ్యాలి
ఉహు మరి అన్న ఫోన్ల నుండి ఆర్డర్ పెట్టకపోయినవ్ ఏమన్నా
ఆయన వచ్చిన తరవాత పెడదామని ఆగిన
ఇప్పుడు ఎటు పోయిండు బజార్కి పోయిడా లేకపోతే ఇంటి ఎనకకి పోయిండా
ఇంటెన్కాకి గాదు కింద బజార్కి పోయిండు లేవని కిందకి పోయిండు నన్ను దింపి మళ్ళా పోయిండు
ఉహు ఇగా వాళ్ళు అనుకున్నారు రా బార్గవు వాళ్ళు ఇంక ఈమెకి అవసరమా పోవుడు ఈమె అది ఇదని కదా హలో హలో
ఆ నేను అనే చెబ్దాం అ మళ్ళా
నెట్వర్క్ నెట్వర్క్ వచ్చే దగ్గరికి రారాదు మ్
చీర ఎవరు కట్టియలేదు నేనే కట్టిన చీర
ఆ
ఎవరుకట్టిల
ఆ చెప్పు చెప్పు
ఇప్పుడు గూడా వాయిస్ బ్రేక్ అయితందా
ఆ అవును కొంచెం కొంచెం అయితంది
నేట్ వర్కు ఉన్నదికే వచ్చిన ఇప్పుడు గూడా వాయిస్ బ్రేక్ అవుతుందా
ఆ అవును అవును
హలో మ్ ఇంటి ముందుకి పో ఒకసారి
అయితే చీరగట్టిలో చీర గట్టిలుండి
ఆ
చీర కట్టిన
ఆ అంటే ఏమంటాంది అంటే ఏమంటంది అంటే ఏమన్నది నేనే కట్టినా అంటే
హలో
చెప్పురా అంటే ఏమన్నది నేనే గట్ టీనా అంటే ఎమాన్
హలో దీక్షత
ఆ
ఎడుమరు
నీతోటే మాట్లాడతనా
ఇనపడతాందా క్లియర్ గా
హలో
ఆ
నీతోటే మాట్లాడతాన్న చెప్పు
టిన ఐ నేనే కట్టినా అని చెప్పిన ఆ
ఆ
అంటే ముసలా ఎ ఎ కద ఇ పైనంత అంత పైకి అయినా ముస్ ఇప్పటిదా
ఆ
కో వినపడ్
ఇనపనే ఇనపడట్లేదు వాయిస్ కట్ అయితంది
ఇప్పుడు ఇంగో దా అట్లా చట్టుకున్నది అంది
ఆహా
హలో
వినపడతాది చెప్పే
నేను గూడా నీ నీతోనే మాట్లాతాన్నా
ఆ
అయితే అట్లా అట్లా కట్టుకున్నది ఏంటి అని అన్నది ఎట్లా కట్ కుంది బానే ఉంది కదా అని అన్నా బానే ఉంది గా అంటే అంత ముసిలోల్
చెప్పు చెప్పు
అయితే మంచి ఉంది మంచి గట్టినవు అని అంటంది
ఆ
ఉ